హలో
హ్మ్ చెప్నా
అయ్యో రెండు మ్ హు రెండు, నాలుగు గెలుప్ అదే ఐదు ఏసినా అనుకున్న ఆహా ఎంచుకున్నా అవి వేస్ట్ నీబ్బా ఎంత వేస్ట్ అయితాయో తెలీదు. కాని డబ్బులు నాకియ్ నాకు ఎవరు చేస్తారు. చేసేనేంలా
ఆ నిరంలా వైపోయినాయ్ నాది అయ్యిపోయింది.
అవును
హ్మ్
ఇంట్లో ఎవరు ఉంటారు. అబ్బా ఎవరికి తెలీదు మా నాకు చెప్పబుద్ధి కాదు ఎందుకులే అంటే
ఆ అవునులే అంతే కొంతమంది నార్మల్గా రియాక్ట్ అయితారు. కొంతమంది ఇంత సేపు ఇనో ఇంకేమన్నా ఉందా ఎమన్నా ఫ్రాడ్ ఆ అవన్నీ అడుగుతారు. నాకైతే కోపం వస్తుంది అట్ట అయ్యితే చెప్పబుద్ధి కూడా కాదు మళ్ళా
అందుకే గమ్మునా అయిపోతు నీలే ఏం చెప్తాంలే అని గమ్మునా ఉన్న అంగో జెన్యూన్ ఆ కాదా పోతే మళ్ళీ మనల్నితిట్టుకోవడం ఎందుకు ఊరికే అడా చేసేది ఏం లేదు ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. కానీ ఎందుకు వాళ్ళు చెప్పిన అంటే కొందరి కొందరు
అవును కొంతమంది ఓవర్ చేస్తారు
అదె అదె నేను చెప్తే రియాక్ట్ అయ్య వాళ్ళు ఉన్నారు కొందరు నువ్వు వాళ్ళకి చెప్పాలా చెప్ప ప్పల ఏమో లె ఫస్ట్ మనం పడితే మళ్ళ ద్దంలే అని
హ అంతేలే
మనక్ పడిన పడక్ అయితే వాళ్ళ చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఎందుకే ఏమని కూడా అడగరు ఓటి క్ చెప్పు అంటే చెప్పి చె చెప్తారు ఖచ్చితంగా
ఆ
ఏం ఎందుకు అని కూడా అడగరు ఒక మాట కూడ అట్లాంటోళ్ళు ఉన్నరు ఒక నలుగురైదు మంది ఇంక వాళ్ళ
ఉంటారు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఎక్స్ట్రాలు చేసే వాళ్ళు ఉంటారు
ఆ నమ్మకాలు ఉండవు అంటే మళ్ళీ ఏదో ఒక టైం లో వాళ్ళకి కొంచెం పోయింటాది లాస్
అవును నా నాకు ఓ డౌట్ నువ్వేమన్నా డైట్ చేస్తున్నావా ఏ హుమ్మ్
ఏమైంది
ఫుడ్ తినేది అంటే పొద్దునా తినమంటే మధ్యాహ్నం క్యారీ కి రావు ఈవినింగ్ మాత్ర మాత్ర నింటావంట
ఏం డైట పాడా ఏం నేనేమి ఉన్నా డైట్ జేయనికి తిప్పి కొడితే ఒకప్పుడు అన్న నిలకునే జ్వరం వచ్చినట్టుంటే అట్లే ఏం లేదు ఏం వస్తం నేను యాడ అంత దూరం ఏడ వచ్చేను ఓపిక ఉండదు నాకి అంటే
అబ్బా అంటే పొద్దున తీసుకునేది
బాగా తెలుసుుకోం మేము లేకపోతే అ మా వాళ్లు బ్యాగ్ తెచ్చుకునుంటే నేను చెప్పిచే వాన్ని ఆ పాప తోనే ఇబ్బంది లేకుండా మా రూములో ఎవరు బ్యాగ్ తెచ్చుకోల దానికి ఇంతెజెముందా చేపీ లేకుండ అంటే ఆ పాప తో క్యారీ తీసుకెళ్లకుండా లేకపోతే ఇంక ఇబ్బందేంల
ఊమ్ అదే మేము అడుగుతాన్నామ్ ఈ మధ్య ఎందుకు వచ్చేది లేదు ఏమి అనే ఆఫ్టర్నూన్ టైమ్ లో
యాడ సామి నిర్మలక్క అళ్లాడిపోతుంది బిడ్డ ఏమ్ నేను ఎందొ మీకు
ఆ పాపం బిడ్డ తినలేదు అని చె అత్తా అంటుంది
నేనేంది మీ క్లాస్ గర్ల్స్ ని చూచానంటా వద్దురా నేను సమీ ఎవరంతా బాగుండాలని ఎవరు ఉన్నారని అడ
ఆహ్ ఆపిల్ల కోసం రావాలి నువ్వు
నేనొచ్చింది ఆపిల్ల కోసం కాక వేరే ఊరోళ్ల కోసం వచను నేనొచ్చా ఆపిల్ల కోసం కానీ అది చెప్పండి అంటే వా మిడిల్ లో ఎట్లంటే నేను నిజం చెప్పాల మామూలుగా అచ్చ అంట వాళ్ళు అంటే కొందరు చెప్పకుండా చెప్తే బాగుండదు కదా ఇంట్లో
హు
ఒక ఆడపిల్లగా నువ్వు ఆడగుడదు ఒక మెగాపిల్లాడిగా నేను చెప్
తెలుసులే చే అవిల్ చెప్పింది కానీ నీ నీకెందుకు నచ్చడం నా లేలో
అందుకే నిజ వా ఇవ మాటి ది కూడా ఇష్టపడరు నేనయితే అసలు చెప్ నేను అయితే ఇఫనవ్ అంటే మాట్లాడొద్దని చెప్పాను కాని ఉండేది ఎంతలో ఉండాలో అంతే
ర
ఒకసారి ఎప్పుడు తెలీదు అప్పుడు మే ఇద్దరము గొడవ పడినము అప్పుడు కొంచెం మోస్ట్ అబ అతే అప్పుడు గొడవకూడదు నాకు కొంచెం కోపం ఎక్కు కొంచెం ఓజక్షంది అటు ఇటు అబ మాట్లాడేది రాదు నాకు అర్థం చేసుకోవడం రాదు అందుకు గొడవలు వస్తాయి
అవునా అంత ఆరోజు
పదకొండ ఏమైంది పదకొండ అయితే మోనికి చందన నిర్మ తీసుకని బయటకి పోతుంది యా టైం లో నాకా టైం లో నాక్ తెలీదు అంటే అస్సల్ ఎప్పుడూ కూడా చుడలే ఆకలి అయితంది అంట ఎవరు తినాలని పోతుందంట ని చ్చి ఇన్నిసార్లు చెప్తాను అంటే ఆ టైమే కాదు
ఆ విషయమే చెప్పింది ఏనకాల నుంచి వచ్చారు నాకు బయంది ఆ టైం లో
పక్క ముందర అబ్బలుగుతతు దగ్గ పది మంది పదిదని మంది పోతున్నారు వాళ్ళ అంత పోతారు వేనకలా ఒక నలుగురు అంటే మామూలుగా వాకింగ్ చేస్తారులే ఆ బాయ్స్ నైట్ టైం ఎక్కువ ఇట్లా మీ బిడ్జి దగ్గర షాప్ ఉంటది
ఒకే తెల్సు
సిగ్రెట్ ఆ సిగరెట్ దాగనికి పోతారు చానా వరుకు మ్మ్ అవునండీ ఆ పోతనే ఉందంటే బిత్తర మోహమేసుకోని ఇద్దరు ఉరుకుతా ఇద్దురు పోతానే ఉండారు మ్మ్ చెందనాని మనం అనలేం మందంటే వాళ్ళు మన కు సంబంధం లేని విషయం
ఆ
ఆడికి అడిచిన తెలివిందా లేదా అని జెప్పి మ్ అంతకంటేనే క్కువ మాట్లాడల్లేకపో పిల్లతో తిడితే బాగుండదని ఇంగ నిర్మలాని తిట్టిి నా గట్టిగా. ఈ టైమ్ లో పోతారు తెలివి ఉందా లేదాని చెప్పి మాది కూడా ఏంది మా రూమొల్లు చూసినారు తెల్స్ తా మా రూమొళ్ళు చూసి ఈ టైమ్ లో పోతన్నారు. ఒకసారి చూడుపో అది ఏమైనా కావాలంటే తెచ్చియొచ్చు కదా, ఈ టైంలో లో ఎందుకు పంపిస్తావ్ వాళ్ళని అని మా రూమ్ వోడు. బయట ఏదో ఫోన్ వాళ్ళ ఇంట్లోళ్తో ఎవర్తోనో ఫోన్ మాడుతుంటే వాడ్ చూసి నాకు వాడు లోపలికి వచ్చి నాకు చెప్పినాడు, ఇట్లా వాళ్ళు బయట పోతన్నారు ఏమైనా కావాలంటే తెచ్చియ్. పోదు పదకొండున్నరయింది గా టైమ్ ఏం బావుంటదంటే ఇంగ అస్ అడ్రెస్
చెప్పింది నాకు ఈ విషమేమో నాఖ అదో భయం వేసింది వెనకాల నుంచి వచ్చేసిన న్ కొడుతాడు అనుకున్నానే
నీ కోసం వచ్చింటేగన మనకు అస్సలు చాన్సే లేదు ఒక ఆడపిల్ల నేసు చూడు ఎప్పడికైనా
హ్మ్ అట్లే ఉండాలి కొట్టకూడదు
కొట్టకుడుదు మాట్లాలతో భయపడితే చాలు నే మాట్లాడితేనే ఏడుస్సాది ఆ పాప ఆ. మ్మ్
ఇంకేం న్నా
చెప్పాలి మీరే లేదు ఇప్పుడు తీయలా వాడు బద్రి గాడు ఫోన్ జేసే అవున్ నాకేమన్యావ్ ఆ ఏంది ఎగుతుంది ఆ ఏదో బద్రీ ప్రతాప్ ఏదో ఇన్ని పేర్లు ఉంట ఇదేనా బద్రీ జూనియర్ ఎక్కుతాదికదా ఛార్జింగు హలో
ఆ చెప్నా
మౌనిక ఒక్క నిమిషం అట్లేఉండు ఒక సెకండ్ కరి హలో ఛాన్స్ ఐపోయింది హాఫ్ ఆన్ అవరే హ్మ్మ్ ఎక్కుతుంది హలో
ఉం చెప్పున
హు
ఏం చేస్తాంది ఆ పిల్ల
ఏమో నాకేం తెలుసు ఏ మారుమా
ఏం పక్కనే ఉంటుంది కదా తెలీదా ఆ మాత్రం ఏమనీ డైరజా
పక్కనుంటే నేనేమైనా రూమ్ లోకి పోయి చూస్తనేంది లోపలేం చేస్తుందో నాకెట్ట తెలుస్తాది బయటుండే నాకి ఎం తెలిదు మాకు సాయంత్రం ఏదో ఎగ్ ఇచ్చింది తిన్న
ఆ పోధునే తినేసి వెళ్ళిపోచ్చు కదా
ఏడ తింటాం సమీ నేను లేసేది ఎనిమిది నలభై గట్లా లేచ ఫుడ్ తినేకి టైమే ఉండదు నిజం చెప్పాలంటే
నైట్ ఎన్ని గంటలకి పడుకుంటావ్
అయితది పన్నెండో రెండో ఒకటో
ఆహా అంతసేపు ఎంచేసారూ గేమ్ కూడా డిలీట్ చేస్నారు
ఉం అంతే గోల్ ననకైతే ఒకటే గోలే లో గోళ నేనలకి ప్రపంచం అంతా గోలే
ఆ
ఊ
ఇంకెమన
కాదు మునక్కలిచ్చం బా ఏం సామి వెరైటీ గుండాయి కాదు పిచ్చి మునకళ్ళఏటట సామి చూసినావా నీకు తెలిసా అవి అంటే సేమ్ పిచ్చిచ మామల్లు కనుక్కోలేం మనం
అంటే
పిచ్చి మునక్కాయాలని ఒకటి ఉంటాయి సామీ అవి ఉంటాయి అయి తింటే పిచ్చెక్కుతది నిజంగానే.
నార్మల్ గా ఈడా తినేది వాళ్ళు తినేది కూడా అదే
అంటే మీ పీజీలో వండేది కూడా అవేనా
చెట్టే ఆ చెట్టులోటివే ఇ చ్చింది బానే ఉన్నాయి కదా ఏమైంది ఇటీకి
ఆ బానే ఉన్నయ్ ఏమోయ్ మరి
అంటే పిచ్చి మునక్కాయలు అంటే ఓటి కూడా ఉంటుందా
ఉంటాయి సామీ నేను ఒకసారి అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడేం కాదు నా డిప్లొమోలోనే అనుకుంటా ఒకసారి మునక్కాయలన్ని తీసుకో మాములుగా మునగ చెట్టు కదా అని పీక్కు పోయిన ఇంటి తీసుకో తీసుకొని ఒక సంచికి అంటే సంచికి అంటే ఒక కవర్ నిండ అట్లా. మెట్టుతో కొట్టింది మా యమ్మ అది సారి అదే మా అమ్మ అరిచింది ఈ పిచ్చిడి సామి రామసామీ అని చెప్పి బాగా చెప్పి పంపించింది పడేసింది నీకు అనుకూల ఇప్పటికి నేన్ కనుకోలేదు దాళ్ళకి దీళ్ళకి వేరేషన్ అందుకు నీకు తెలిసా తెలిదా అంతే
నాకు తెలీదు అంటే ఈడ అవే తినేది
ఓకే ఇంక వాళ్ళు తింటారంటే వాళ్లకు తెలుసు
అంతా ఓకే అంటే చెట్టు ముందు పెద్ద చెట్టు ఉన్నింది. దాన్ని వీళ్ళు ఎందుకు కొట్ కొట్టేసినారు కొట్టేసినారు అంటే ఈ పక్క ఒక నమ్మకం అన్నమాట మనం నిద్ర లేసిన వెంటనే ఇన్ టి ముందర మునక్కాయ్ చెట్టు ఉండకూడదు దాన్ని చూడకూడదు ఏమన్నా సెడ్డ జరుగుతుంది అని సెప్పి అందుకు వాళ్ళు కొట్టేశారు
అబ్బో
ఆ మళ్ళీ ఇప్
కాలు కట్టయింది కట్ జయ్ కట్ జయ్ పదయింది దాటింది ఆహా అదే టూ టైమ్ తీసుకొని కట్ జయ్ మళ్ళీ వాళ్ళకి అయితే డిక్లయిన్ అయితది నువు
ఆ అంతే అంటే లెవెన్ దాటితేనే
లెవెనా ఏమైతది లెవెన్ దాటితే
మళ్ళీ అ దాని ఇష్టంగా డిస్కనెక్ట్ అయితంది
నో